హలో
ఆ ఆ
హలో హలో హాయ్ ఏం చేస్తున్నా్
అహ్ ఇస్తిరి చేదం అని కూర్చున్న ఇడా
ఆహా వెళ్ళినవా వాళ్ళ ఇంటికి
ఇగో ఎళ్ళ వచ్చినా దాకానే ఫైవ్ క వెళ్ళినా ఫైవ్ థర్టీకి వచ్చిన ఫైవ్ థర్టీ
ఏమేం ఏమేమంటారు ఫంక్షన్ ఎప్పుడు చేస్తారంట
ఆ వస్తున్నాయి కానీ నేనేం ఏమి అడగాలే ఏది మాట్లాడలే గమ్మున నిలబడ్డా నలుగుట్ల కుడుకలు అవి పెట్టినా వెళ్తున్నా అన్న అప్పుడే చాయ్ తాగి పోవే అంటే వద్దన్న అ తాయి పో తాయి బాగుంటే ఇక మళ్ళా బాగుండదు అంటే తాయి బయటకు వస్తేనే ఉన్నా ఎవరిని మందలిలే ఎవరితో మాట్లాడలే
ఎవర్యవారు ఉన్నారు ఆడ
అనురాధ వచ్చింది చిన్నది వచ్చింది ఈ చిన్నదిని స్కూల్ కడు పో స్కూల్ స్కూల్ కాడికి అదే మా చిన్నయచ్చ స్కూల్ కాళకి
అట్లాంటే దీనికి రా అట్లుంటే దీనికి రారుగా వచ్చిందంటే ఏం లేనట్టు హెల్త్ ఇషూ ఉన్నట్టుంది అయితే
హెల్త్ ఇష్యూ లేదు ఏం లేదు అదే మ్యాటర్ ఆడికే వస్తున్నా అయితే ఏంది ఏ స్కూల్ కాడ కనబడితే ఏమైంది హెల్త్ బాగలేదంటే ఏమైందంట ఆ ఏం మామూలు ఆ అన్నది ఏమైంది మరి రావట్లేదు అంటే రాబుద్దు అయితలే పెళ్లికి అంట వాళ్ళు చుట్టాలే కదా అంటే ఏమో రాబుద్ధి అయితలే అంటుంది
హ్మ్మ్ మరి రాబుదీ కాక హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ ప్రాబ్లమ్ ఎందుకు పల్నాడు
ఏ ఏమో నాకు అదిే నిజమైందో అబధమైందో తెలియదు దానికి కడుపు ఏమో కొంచెం ఎత్తుగానే డుతుంది ఏమో నాక ఏం అర్థమవుసలే ఆమె అడిగితే మరి చెప్పలేదు మరి ఏమ దాస్తురు ఏమో మరి మనకు తెలివదు
నువ్వే అడిగేది ఏమైనా ఉందా అని
నేనేం అడగలే నాకు అడగ బుద్ధి కాదు
ఏ ఉంటే దీనికి రాదు ఇగ అసలు ఆమెకి వాళ్ళు ఆ తెలిసింద అనుకో మీ అదే మీ చిినమకి తెలిసినా ఆమె ఆమె మీ చిన్నమ అ చెప్పదు
అర్థం కాలే
అ ఇట్లానే ఆమె ఇట్లా అయి పెట్టిన తెలిసినా ఆమె ఆమెకి చెప్పదు ఎందుకంటే ఇవి దీనికి రావదు కదా ఉంటె అట్లుంటె
ప్రెగ్నెంట్ ఉంటే రావొద్దు
రావొద్దు ఏ తళుకు
ఏమో మరీగ
రావదు రావద్దు
నేను కూడా రావద్దా నాకు కూడా తెలుసు నేను అప్పుడు ఎనిమిది నెలలు కడుపుకున్నప్పుడు ఈ మా ఇంనతో వినకుండా అప్పుడు తీసుకపోయిండు అప్పుడు మేమ్ వద్దు వద్దు అని మమ్మీ మొత్తుకున్న ఇన్లే ఎవర్ యాక్షన్ ఎక్కువ చేసింలే అప్పుడు
మ్ రావద్దు మ్ అదే అదే రావద్దు
మ్ రాను అంటుంది ఇంగా నేనే ఏమనలే నాకు కూడా నేను కూడా అదే చెప్తా మరి ఆమె రాదు మరో నేను ఒక్కదానే ఆడ మాట్లానికి కూడా ఓరన ఉండాలి కదా అక్కకి
పిల్లలు ఉన్నామనే పిల్లలేనా పిల్లలు లేని ఆమెనే రానంటుంది పిల్లలు ఉన్నదా నేను ఎట్లా ఆళ్ళందర్నీ తీసుకొని ఎట్లాని పోను నేం రావాలి అనని
అదేగదా
మ్
అదే చెప్తా ఏమైనా గునిగిం అనుకో చూస్తా అప్పుడు నేను రాను మరి నువ్వు కార్ లోనేపొ విమానంలోనేపొ మరి ఆమె రానంటే ఆళ్ళ మొగుడు ఇన్నడుమరి నే రానంటే నువ్వెందుకు ఇంట లేవంట
ఆ గంతే
ఆ ఆమె రాన్నప్పుడు ఆమె నా అన్నప్పుడు ఈమె ఎం తినదు అనరాధ హాయ్ అన్నది నేను హాయ్ అన్న అంతే
మ్
ఈసారి అనురాదనే పల్కరి
య
ఏమో నాకు ఏందో నాకు నచ్చట్లేదు ఇగ ఉండు
పెద్దా పెద్దమొచ్చిందా పెద్దామనిమర్చి
అది డ్యూటీ పోయినట్టుంది ఆమె డ్యూటీ పోతుంది కదా ఆరున్నరకి ఇప్పుడు మా అమ్మ వచ్చే టైంకి వస్తుంది ఆమె ఆమె ఇప్పుడు ఎంత వస్తది మల్లె అదే డ్యూటీకించి వచ్చాక పోతుదేమో ఇగ
ఆహా పోవట్లేదు మల్ల స్టార్ట చేసింద అంటన్నా
డ్యూటీకి పోతుంది ఏ లక్కీ డోరి
ఏ డోరెయ్యమ్మ టీవీ సౌండ్ తక్కువ చేయ్ ఆమె డ్యూటీకిెళ్లిసి వచ్చినాక వస్తది తెల్వదు ఆమె ఇంకా వస్తుదేమో రాకేటు పోతది కానీ లేటు వస్తుదే మా డ్యూటీకి పోయింది కదా మరి ఏం చేస్తాం
మ్
హలో
ఆ ఆ
పక్కకే కదా వస్తుదే మమ్మరి తెలి ఇంకా వాళ్ళ అమ్మమ్మళ్లే రాలే ఫస్ట్ అళ్లా అమ్మమూలుక బొంగోని అది అక్కడ కదా
ఏయ్
ఆ అందుకనే ఇంగా రాలేదు వాళ్ళు
అందుకే అన్నాను నేను దూరం కదా అని
అదే అదే వస్తురంట ఏ అది ఫైవ్ లోపు స్టార్ట్ చేయాలి అని చెప్ టైము అందుకనే ఇంకా ఫైవ్ నేను ఫైవ్ వెళ్ళిన ఇల్లొచ్చి డ్రెస్ మార్చుకొని ఇగ అవి షాప్ లో అవి తీసుకున్నా తెలుసు కదా అవి తీసు
ఉ ఆదే
అయీ కోన్ కోని వ వచ్చి ఇక ఫైవ్ అయింది ఇక మొహంగా కడుకున్నా బొట్ పెట్టుకొని వచ్చి పోయినా
ఆ
అప్పటి వరకు ఇక వాళ్ళ వాళ్ళ ఆడబిడ్డే అమీ ముంది
అ
అలా వాళ్ళ చుట్టాలు ఉన్నారు
ఇంట్లో పని అయ్యిపోయింద
ఏ ఏ నాలు గిన్న లోమ ను ఫోన్ చేసినావు ఇక ఇస్త ఇస్త్రీ చేేస్తున్నా కూర లేదు ఉండాల నేను ఒకటే పూట తిన్న ఈ రోజు నాకు కడుపులు ఆకలా ఆకలే ఎట్లనో అయీతది నిలవాడి ఒక్క కూడా లేదు ఆడ ఆడ నిలవాడి మన కూడా వతలే
హ
ఎన్నింటికి అయిందని ఇంకొక ఆమె నాడితే నాకేం తెలుసు అన్నది స్కూల్నే అయి అయిన ఆన్ టూ మరి ఆ
హలో
వింటటిన్నా వింటన్నా
స్కూల్ లోనే అయింది అన్నట్టు అన్నారు
కావచ్చు వాళ్ళ కా స్కూ లో వాళ్ళు చూసిన వాళ్ళు కాాల చేసినటూ అ
ఆ య పోయేసరికి ఇంకేముంది ఇక కూసబెట్టి అన్ని చేసిట అయితే
అ
స్నా స్నానం కూడా ఏం చేయలే ఏం కాదుగా నాకు ఒపిక లేదు ఇల్లంతా
ఆ దీనికి ఏమైతుంది కాళు చేతులు కడుకుంటే చాలు
అదే కడకు ఆ మన్నది మిషినమె
ఏ అవసరం మీదు కాలు చెట్లు కడుకుంటే చాలు
అ మన్నది మనం ఇంక ఎక్కువ రూల్స్ పాటించాం కదా
ఏం కాదు కాళ్లు చేతిలు కడుక్కో
ఇక పసుపాది పెట్టుకున్నా కదా కడుక్కున్నా ఇక మళ్ళా అంటుతుంది బట్టల కనేసి ఫస్ట్ కడుక్కున్న కాళ్లు
అదే
ఇగ జూ ఇగ చూడు అక్కడ సైడ్ అయితే వీళ్ళ వచ్చేటట్టటు అయితే గేసుకొని వస్తుది ఇక్కడ సైడ్ అన్న సర్కల్ రాబుద్దు అయితలే అంటుంది చూడు కథలు కాక అంటే కథలు ఇద్దరికి చానా కథలు ఉన్నాయి తక్కువ కథ లేదు ఈమె మెయిన్ గ్యాంగ్లీడ్ కదా ఇది ఇంట్లోకి వచ్చి తయారు కావాలి మ కప్పులు వేసుకోవాలి అన్నీ చేసుకోవాలి అవన్నీ నడవవని
ఉ
ఆ ప్ర రామంట అయిపోతుంది కదా అని
అదే
నే ఇట్లా ఎందుకు మళ్ళీ ఇక చీర కట్టుకోని ఇక అంత మంచి చీర కట్టుకొని అవసరం అనిపిస్తుంది ఇంట్రెస్ట్ వస్తులే రాదు అనస నేను అదే చెప్తా ఆ హలో
ఆహ
ఆ అదే చెప్తా ఏమమంటాడు ఏమో మరి
ఎప్పుడు తనే ఎవ్వరు రావట్లే ఆతుంది బయట బయట కూర్చున్నా ఇంటికాడ పని చేస్తూరని చెప్పిన కదా జేసీబి వచ్చిండు అదే సౌండ్ వస్తుంది
ఆ
రోజు కొంచం సాప్ చేస్తుంది అదే
అర్ధంకాలే
జేసికే వచ్చిందే అది ఆ సౌండే వస్తుంది అంటున్న పోయి పోయిది లే ఇప్పుడే పోయింది ఇప్పుడెం రాదు
పాతోలొక్కలు కాలు చేసిరూ ఏందీ అంటే మిస్ కాల్ వచ్చింది మళ్ళా నేను చేసినా ఏంటిదంటే ఆ మిస్టేక్ లో వచ్చిందం అని అన్నాడు సర్లే అని కట్ చేసినా
హూ
ఇస్తరూ అనుకున్నా మళ్ళా అది ఒక టెన్షన్ ఉండే మాల్ ఏదొ ఓటి ఉండే
వద్దనిఅనుకున్నాక మళ్ళీ ఇస్తారనీ అంటది
ఆ పాతోళ్లు కదా
ఉహు
వాళ్ళే చేసిరూ నువు పెట్టేసినాక కొంసేపటికి
హుం
విసురు కోవాలంటే ఆ చూస్త చేసినా
పైసలు అన్నీ ఎగిరిపోతున్నాయి అమ్మ నావి ఆయన ఆయన ఇచ్చిన ఎప్పుడో అయిపోయినాయి ఇప్పుడు నేను అడుగు తే మల్ల అన్న అట్లా కూడా భయమ
అయితే మాయి తి ఇగ అయితే మాయి తీ ఇగ ఇంట్లకే గదా నీ అంత అవసర పెడితే ఏమైతుంది తియ్యి ఇంట్లోలకే కదా అంటున్న
అట్లా అంటలేను దానికోసం ఈయ ఈయన ఇచ్చినావి లేవు ద అయిపోతున్నాయని కాదు నేను ఇచ్చినయి కాదుగా నా పర్సనల్ కదా అది చెప్తున్నా నేను నేను అయ్యో దాంట్లోకేముంది లే
హుం
రేపు మన అ రేపు మనకు కూడా పెట్టారా టైమ్ ఓస్తే ఎవర నీకి కాదు గాని చెప్తున్నా నాయే కర్చైతున్నాయిగ అంటున్నా
అయితేమయి తీయి అంటున్నా ఎవరు ఎవ్వరివై వరివైనా ఇంటిక వస్తే అవసరానికె వేస్ట్ కయితే ఇవ్వట్లేదు కదా
అవుతలే లేగాని అందుకోసమే ఇగా వానికి పంపితే ఇక న పెద్ద రచ్చె కదా
అవును మరి
ఇ అందుకనే ఈ గిట్లు నీ అందుకెనే గిట్లుంటే గిట్లనే అయితాయి ఇట్లా లేకపోయినాయి అనుకో జీరో ఉంటెనేమో ఏపిచుకుంటుండే
అట్లాయి అట్లోద్దనే కద ఆడనేది
ఆహా అట్ల కాదు నా దాంట్ల లేకపోతే పైసలు లేకపోతే ఇంకా మా ఆయననే అడుగుతుండే కదా టున్న అదే నేను చెప్పేది ఏమ గుడ్లు వండుదామా వండుదామా అని చూస్తున్న ఏం లేవు ఇంకా ఆకలి గోరంగైంది దబదబ్బా ఫస్ట్ వ గిన్నెలు దోమి వంట చేసి
ఏం లేవ తిన్నికి స్నాక్స్ మరీ అటుకులు అవి పోపుకు పోపు పె పెట్టనాయి
లేవు చెయ్యలే ఆయిల్ అయిపోయినాయి అన్ని నాకు అంత ముందు బనీనేమో బ బజ్జీలో ఏమో చేద్దాం అనుకున్న ఆలుగడ బజ్జీలు ఈ ఒక్కలేదుగా నువ్వు మళ్ళా చేస్తా అన్నావు కదా ఏముంది అనుకో అంతలమే ఇంమె ఫోన్ చేసి వాట్సాప్ కాల్ చేసిందిమ్మా వాట్సాప్ కాల్ చేసింది నాకు అర్థం కాల మిస్ వాట్సాప్ ఓపెన్ చేసి మిస్డ్ కాల్ మిస్డ్ కాల్ అని పడుతుంది వాట్సాప్ కాల్ ఎందుకు చేసిందంటే ఎప్పుడు చేయ్యదామె వాళ్ళ అవసరం కాబట్టే చేసింది ఆమె